అదే ఇందాక ఏమో చెప్తున్నావు కదా దాని నుంచి కంటిన్యూ చెయ్
మాదే ఆ ఏదైన టెంపుల్స్ కొన్ని కొన్ని కంట్రీస్ పడిపోయే విధంగా ఇంకా రాలే వస్తుంది ఆ మరి చెప్పినట్ల చేయదేమో అట్లా
అవున
అంత
ఇంకా నార్మల్ గా రీసెంట్ రీసెర్చ్ లలో కూడా తెలుస్తున్నాయి అంటె అప్పుడు మనం ఎక్కువ ఫిట్ డైట్ అంటే మంచి ఫుడ్ తింటే హై ప్రోటీన్ హై ప్రోటీన్ అని మనం అన్ని తింటున్నాం కదా సో హై ప్ర్రోటీన్ ఉ దాంట్లో కల్తీ చేయడం తో పాటు ఇంకా ఏమో అయింది మోస్ట్ ప్రిఫర్ చేసాం కదా ఈజీ డైట్ కోసం అవును వెయిట్ లూస్ అవ కాకపోతే ద రీసెర్చ్ చూసింది రీసెర్చ్ వాళ్ళ తెలీచింది ఏంటంటే మోస్ట్లీ క్యాన్సర్ వచ్చేది కూడా అది పెంచడానికి పెట్టిన అవి పెంచడానికి కెమికల్స్ యూజ్ చేస్తారు చూడు దాన్లలోనే పంచ్ అంట నేన్ ఎవ్వరితోటి క్యాన్సర్ పేషంట్స్ ఉన్న తెలుసు కదా వాళ్ళ అందరిని చూసు కుంటే ఏంటంటే వాళ్ళంతా బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు
ఊ
ప్లాస్టిక్ తింటే అది ఇది అని అంటుండు కదా ఇప్పతో తీం కాదు బయట ఫుడ్ అని కాదు. అయిన అప్పటికి ఎందుకు వస్తున్నాయిని క్నిన్ దా అబ్జవ్ చేసి, వాళ్ళ డైట్ ని అబ్జవ్ చేసి వాళ్ళకి అర్థమైంది ఏందంటే
ఊ
ట్లాయ్గింది అని
అదే రైస్ రెంట్ ఉ
రైసన్ క రైసం కాదు రైస్ వాళ్ల ప్రాబ్లం కాదు ఇక్కడ.
ఉమ్
అదే చ్ నేమన్నా అదే మనం ఓచ్చ ని కన్స్ జరియసన్ గదా హై ప్రోటీన్ కుద్దలిక్క
అవును
హ దాని వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ది కె మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్
అంజప్ప అలా కివి తిన్నా అర్గదు కదా స్వల్ ఎక్కబోటు
లేదు అంటే ఈజీ టైట్ అవి ఉన్నాయి కదా ఇప్పుడు. మొన్న ఇండియన్స్ స్టార్ట్ చేసిన అదే మిలెట్స్
ఆహ
రాగులు, కొర్రలు ఇవంతా ఈజీనే తే ఇదంతా
ఆహా
ఐ ప్రోటీన్ ప్లస్ ఈజీడైటేడే చ్ వెయిటీజ్ కావాలంటే ఊరికే రాగిరొట్టె తింటది. చి జోన్న రొట్టెలు తినాలి అప్పుడైతే వెహికల్ ఊరికే గుడ్ మార్నింగ్ పెంట కూడా వెయిటే గెయిన్ అవుతారా అని నేను రీసెంట్గా చ్
ఉహు అందుకే మా అమ్మీ కూడా ఏం తింటలేదు మీ మా అమ్మ అసలు ఏం తింటలేదు.
మ్
వచ్చింది ఇప్పుడే వచ్చింది. లోపలికి వచ్చింది. వచ్చ వాటీటస్ వస్తుంది అక్కడక్కడ ఎం జెస్సున్నావే.
ఏమంటాం ఫెస్టివల్స్ సంక్రాంతి ఆ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా
సంక్రాంత మా అమ్నిమాసు సరే సెలబ్రిటీ ఆ ఏం చేస్తరండి జస్ట్ ఉమ్మ్
పల్లె కృష్ణుడు మరి
ఆయ్ ఇగ నెక్స్ట్ సెట్
ఉమ్ అదే సంక్రాంతి అనేది మోస్ట్లీ అందరికి అందర్ బాస్కిట్ ఎక్కువ ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటుంది గ
ఉహు
అందరు పెద్దగా దగ్గర ఐతరు పతంగులు ఎగురేస్తారు.
ఉమ్మ్ హు
ఆ అట్లనే
వమ్మే చుప్
వమ్మికా ఏంటంటే నువ్వు చిన్నగ ఉన్నప్పుడు పతంగి ఎదగరేయడానికి నేను పోయి మార్నింగ్ పోతుండే ఏం తినకుండా మార్నింగ్ పోయి మళ్ళా రాత్రి అట్ల అస్తుండే ఇంకొకటి ఏంటంటే అప్పటికి మంచం వేసి అప్పటికి నువ్వు అయితే వేరె వాళ్ళ బైక్ కోసం ఉరుకుతా ఉంటుండే కళ్ళు ఒకటి రెడ్డ్ గా అయితుండే నో ఫుడ్ నో వాటర్ ఓన్లీ ఇంచాను
అహ్ హు హ్ తెల్లగా ఉంటుండే నేనైతే సంక్రాంతి తర్వాత
మొత్తం డార్క్ అయిపోతుండే పండుగలో
మామ్మీ మమటంగా మస్త్ కుళ్ళు ప నా కలర్ జూషి నేను ఇంత తెల్లగా తెల్లగున్నా మ అటే ఫుల్లు వాడతారు మాకు తెలీదు అసల
ఉహు మరి అంత తెల్లగా ఏం లేవ్ గా చూసిన నేను
అలా ఏం లే మిస్కు ల ఉన్న
అంత తెల్లగా ఏం లేవులే నిన్ను చూష్న
ఉమ్మ్ చుప్ మీ కుక్క మాకు అంటిస్తే కాదుగా మా మమ్మీ కి నాకు అంటేన్ గా
మమ్మీ కూడా అన్నది నాతోని తెల్లగ ఏం లేడని నువ్వే ఫీల్ అయిపోతా ఉంటవు
అట్లెంలే
మళ్ళీ ఇంకా ఇంకెట్లున్నా అందరు మీ ఫ్రెండ్స్
సూపర్ నువ్వు
ఇంకొక ఫుడ్ ఫుడ్ గురించి ఏందంటే మనం లీఫీ వెజిటేబుల్స్ తింటున్నాం గా భ అప్పుడెయితే ఒక ఎ ఐ వీడియోలు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎ. ఐ వీడియో అని తెల్వక ముందు ఏ పాలకూర నేన్ ఇట్లా లేశి పామయినట్టు. పాలకూరతిని ఇట్ల లేశి పురుగొచ్చినట్ పురుగయినట్ట్ ఎగిరే పురుగు ఆ పురుగు ఈ పురుగు అమ్మో. ఫుల్లు ఎడిటింగ్ చేశేది. ఇప్పట్కి కూడా అంతే. ఇప్పట్కి గూడా ఎడిటింగ్ చేస్తే మా పేరెంట్స్ అయితే, అది నిజ్జం అనుకుంటరు మొత్తం. నిజం అనుకోన్ చూడ్ చూడ్ చూడ్ చూడ్ చూడ్ చూడ్ చూడ్ చూడ్. అని చెప్పి నాక్ చూపిస్తా ఉంటరు.
ఆ
ఆ వీడియోస్ నిజం అనేశి చిన్న పిల్లలది వచ్చేశి పెద్ద పెద్ద మాట అంటే పెద్దోళ్ళు మాట్లాడుకున్నట్టు అట్ల క్యారెక్టర్లు ఇస్తరూ. ఇచ్చేసర్కీ ఆ చిన్ చిన్నా పిల్లల్ అట్ల మాట్లాడేసరికి ఇంక ఈళ్ళు చూశి ఫుల్ల్ హ్యాపీ అయ్యి ఎంజాయ్ చేస్తా ఉంటరు.
ఆ చూడు చూడు చూడు బేటా చూడు బేటా ఎట్లా ఇగో ఇపుడెట్ల మాట్లాడుతుండు చూడు అదిగో. పోరడు గింతంత లేడు గాని, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా అనుకుంటరు. కానీ ఆళ్ళక్ తెల్వద్ ఏందంటే అదీ ఏఐ అని. అఓ చెప్తుంటి ఇట్లా ఆన్ చేస్తున్నాము
ఊ
అదే ఏఐ వీడియోసు, ఏఐ వీడియోస్ వాళ్ళకీ ఏది నిజమో ఏది అబద్ధమో గూడా అర్థమయితలేదు. ఏఐ వల్లనే ఎంతైతే లాభంవుందో అంత్ ఐతే నా ఇష్టం ఉందనిపిస్తది ఒకొకసారి.
ఆ
ఏదైనా అంతే క్లైమేట్ ఈవెన్ వర్షం, ఈవెన్ క్లైమేట్ నార్మల్ చేంజెస్ గూడా అంతే. ఎండ కొంచెం కొట్టినప్పుడే మంచిగ అనిపిస్తది. ఎక్కువ కొడితే దానివల్ల డాట్స్ వస్తయ్. ఏందీ నీ ప్రాబ్లము. ఫ్యాన్ ఎక్కువర్స్ కాకపోతే ఏఐ నిండిపోద్ది తే మనుషులు కొట్టుక్పోతరు అన్నీ కొట్టుకపోతావుంటయి.
అగ జూడు వాన పడేటట్టు ఉన్నద్. తల్లి ఊరు మొత్తం
సప్పుడ్లు ఇన్పిస్త్ ఇంకొంచెం సేపట్
ఉమ్మ్ పోగల వామ్మ అంది చచ్చినట్ ప్రతీ ఇంట్ల గవర్నమెంట్
చాలా చాలా ఆ ఏమంటరు దోమలు ఉండే గదా అందుకని.
ఆ
ఎ కోసం బయట ఉండ లేనుకోన అని వస్తే మళ్ళీ
కానీ మమ్మీకి కు ఇడ దోమ కరిచినయి ఏమంటే
కానీ బాడీకి ఏమనిపయకుండా కాని లోపల ఎఫెక్టట్ అయితే అయితది
మంచి ఇట్లా రద్దులు రద్దులు నే నాగడంగా అయితే అది వేరే విషయం
హ నీ కూడా ఫుల్గా అయితే చిన్నగా ఉన్నప్పుడు మొత్తం స్కిన్ కొంచెం ఆబిట్ వల్ల అనీ ఇష్యూ వచ్చేట స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కొంచం బాడి సేన్ ఉంటుండే ఏమైనా కానీ సింగల్ అండ్ ఇరిటేషన్ ప్రాబ్లమ్ వస్తుందే రెడ్నెస్ అవుతుందే
ఓకే
హ్మ్
అదే అదే ఉకుగ ఇంకా కొంచెం ఏమైనా వాడికైన కానీ ఇంత కుర్పులు అవుతుండ
కన్నుకాడ కూడా అయితుంది
కన్ను అంటే గుర్తొచ్చింది బ్రో
హ్మ్ హ్మ్
చిన్నగ ఉన్నప్పుడు ఉకు గ కోసమం పంపించింది అక్క, పంపించి, ఆ పోయి సైకిల్ మీద పోతున్న పోయి ఒక రా వచ్చింది ఆ దబ్
హ్మ్
నసర్కి కింద పడ్డ నార్మల్ చిన్న చిన్న మస్తు స్లో ఉన్నా అసలు
హ్మ్
చిన్న పిల్లలుదంగా నడుసినట్ అట్లా అంత స్లోగన్ రాయచ్చన్నా ఇట్లాడి కిన్నా వా సరి కన్ను తీట్లా హండెల్ గరుకో ఊపీట్ చో తరిగిచ్చింది ఇట్లా సైకిల్ కొట్లు పడతయిన్నారు కాని ఇట్లా స్ంట అప్పుడు
కొంచ మేలకనిలక్కయితునే కనీ కుట్లే మ మీ పలా అదంతది ఇలందిగా
గుంజనా త వాైట ఇట గుంజనా
కిన్ననా
ఆ
ముప్పుడు కాలి అప్పుడు అయినా ఏదైనా దెబ్బ తాకినంటేనే నొప్పి కాదు కొంచెం చే పైన ఇంకా నొప్పి అవుతుది
మొత్తం ఎట్లా వచ్చినా సిమాల్ళస అట్లా వచ్చినా ఇ నార్మల్ కన్ను కాడు ఉన్నట్టే కన్ను లోపల కెమెరా పెట్టి సూడియోస్ అ డ్రాప్ పడుతుందిని అట్లనే వచ్చినాం
అసలైనా నుప్పట్క చెప్పల వరా ఇంలో వెంటనే దాఖలీ ఏంటనే
చ్చే ఒప్పదప్ప ఆ ఆయంత పేరు కన్ను కడుక్ంటున్నా కన్ను కడుక్ కన్ను కడుక్కున్నా స పోయిట వాట్లా కాడు కొ చ ఉత మళ్ల పోయి ఇట్లా పోయిషసకిట్లా కోల్డ్ ఉంది లోపలికి స్కిన్ ఏమైంది రా ఏమైంది రా అని ఎకి వచ్చింది ఇక ఈ ఇంట్లోకి వచ్చి చెప్పింది ఎన్ని ఆ రేడు వాద్దడ
ఉమ్
ఆ
అట్ననే చిన్న గున్నప్పుడు దెబ్బ దాచకుంటన్నాయని చెపరు డిపోతుంది కడ అయినా కాని కొన్ని రోజులకి తెలిసిిపోతుండంది
ఆ
ఏద కొయితను
ఆ అ